హలో
ఎన్నిస్తారండి
హంసాబదతాగుతున్నా
అవునా తిన్నారా అండి
లేదు మీరు తిన్నారా
ఆ తిన్నమడి
రా
మీ ఊర్లో బతుకమకండి ఇళ జరుకుంటారంండి
మజర తరకుంట హెచ్ ఎమయానా చెపల్ నా రే రిక్స అర్ధాంగాాల
పు్లు ఇలా పండగకి పెట్టి పువ్లు ఉంటాయి కదా బర్కమ్మని చేయడానికి అవన్నీ కొను ఇ ఫరాలు లేదంటే మీకు దొరుకుతాయా బయట అని అడుగుతున్నా
టేకి పువ్ ఒకటే దొక్కుతుంది అంతా బయట కొకొచ్చుకున్నాంటే బంతి పువ్ అయినా ఏదైనా కానీ
పల్లెటూరేనా అండి
పల్టూర
ఎన్ని గంటలు ఆడతారండి బతుకమ్మ పంండగ మీరు ఎట్లా జరుపుకుంటారు
తొమ్మిది గంటలకు మొదలు పెడితే నైట్ ఒకటి రెండు మూడయిదులు తెల్లార్తది తెల్లార్తది డీ జే ఉంటది డీ జే పెట్టుకుండే
మీరు కూడా ఆడతారా అండి అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఆడతారా లేకపోతే అమ్మాయిలు మాత్రమే ఆడు
వాళ్ళు పదింటి వరకు వాళ్ళను ఆడిపిచ్చి తర్వాత మేమే ఇగ వాళ్ళు మీ అందరు కలిసి
బాగా మీకు ఇష్టమైన పండగ ఏంటిదండి
అదే బతుకమ్మ పండగ
దసరా ఎలా జరుపుకుంటారండి మీరు
దసరా అంతా ఏం జరగదు
ఎప్పుడన్న ఎల్లారా
మ్మ్ ఆ పేరు సొరకాయ నారి ఏ ఏం ఎమట్టే ఏటన్న వత్తరు కానీ అంత బాగా జరగదు అది మా బతుకమ్మ పండగ ఏం మంచిగ జరుగు
గిట్ల వస్తారా అండి మరీ హుమ్ పండగి
అస్తరు అత్త మామ మరదలు ఆ
ఏం చేస్తా ఉంటరండి మీరు ఆ ఆ ఆలింట్ల గుడా మీరు ఏం చేస్తూ ఉంటారు అంటున్నా
స్టూడెంట్ డిగ్రీస్ థర్డ్ ఇయర్
ఏం పండుగలు ఇంకా గేమ్స్ గిట్లా ఏమైనా ఆడిపిస్తారా అండి, కైట్ ఎగరేయడం గిట్లా ఏమైనా ఉంటాయా మీ ఊర్లో,
నే అడతాం
బెట్ట బట్ ఆడతారా లే న నార్మల్నే మ్యాచ్ ఆడతారా.
నార్మల్నే ఆడతాం బెట్టం పెట్టాం. అంత బడ్జెట్ లేదు మాములుక్కడ
ఆ
ఇక్కడ క్యారం ఆడతారా క్యారం
ఆ ఆడతా అండి అంత బాగా రాదు. కొంచెం లైట్ లైట్ ఆడతా ఇప్పుడు ఇప్పుడె నేర్చుకుంటాను.
ఆహా
పాడతారా అండి.
ఆడత
బానే అడుతరా ఆ
బానే అంటే లైట్ లైట్
ఇప్పుడు ఎండాకాలం కదా అండి. మరి ఏం చేసుకుంటారు. ఇంటి దగ్గర పొద్దున్నాంక
రాజే అంటే అదో బయట తిరుగుతాను.
ఎన్న ఉడుకుంది అంట బైట
ఎండ కొట్టాలనే తిరుగుతాను
తిన్న రాండి మరి వంటే ఏం చేస రోజు మీ అమ్మగారు.
తినలేదు కాని పొద్దున తిన్నా. ఎగ్ కర్రీ
ఏంటండి మరి విశేషా అ కద మీకు ఇష్టమైన పనుల నష్టమనా అ
బతుకమ్మ పండుగ ఒకటే ఎందుకంటే అందరు కలుపుతారు కబట్టి అడ.
ఇట్లాంటి పండగ ఇట్ల ఇప్పుడంటున్నారు
జరుపుకుంటారు మాఊరో లాగ ఇంక మేము జరుపుకోము. ఎందుకంటే మాకు నచ్చదు ఆ పండగ.
ఎందుకండి ఏం చేస్తారు, ఆ రోజు.
తల దూసుడె
తేడా అండి మీకు ఎప్పుడైనా ట్రై చేసారా
మీ అన్న అమ్మాయిలా
అంటే అమ్మాయిలు వేయాలని రూలు ఏం లేదు కదా అండి. ఫోటో షూట్లో దిగుతారు కదా అబ్బాయిలు కూడా.
మకల అంటే నవ్వండి
మరి ఎప్పుడు తింటారండి. టైం ఆల్రెడీ మధ్యాహ్నం అయితుంది కద.
చిన్న తింటం సాయంత్రం తింటాం మధ్యాహ్నం ఈ ఎండకాలం ఏం తినబుద్ అయితది మీకడ ఏం పండుగలు ఇష్టం మీకు
మాకు బతుకమ్మ పండగంటే ఇష్టం మా విలేజ్ మంచిగా జరుగుతదండి చుట్టుపక్కల ఊళ్ళకంటే మా ఊళ్లో మంచిగా ఉంటది బతుకమ్మ పండగ
ఆహా అంటే సంక్రాంతి అంటె నచ్చదా
ఆ సంక్రాంతి కూడా మంచి జరుపుకుంటమండి ఎందుకంటే సంక్రాంతి ఉన్న బతుకమ్మ పండుగ ఇష్టం వాటికి ఎక్కువ రోజులు సెలవులు వస్తాయ్ కదా అండి మాకు అందుకే ఆ పండుగలు అంటేనే ఇష్ ఇష్ట ఉన్నటు మాకు
సెలవలు ఎక్కువ ఏ రోజులు వత్తే ఆ పండగలంటే ఇష్ తక్కువ్ రోజుల్ వత్తే ఆ పండగలు ఇష్టం లేదా హ
అట్ల అని కాదు గాని మంచిగా బతుకమ్మ పండుగ బాగుంటదండి మా దగ్గర పది రోజులు మంచిగా ఉంటది
పనాని మిక్
ఆ అవునండి మా ఒక తోట వేస్కొని అందరు ఒక దగ్గర డీజే పెట్టుకొని డాన్స్ చేస్తరు కదా ఎగ ఆ మ చేస్తారండి డ్యాన్స్ గిట్ల ఫేమస్ మా ఊరు మా ఏరియాలో ఇక్కడ
అంతేనా
నైట్ మొత్తం డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తా ఉంటారండి చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు గుడా చూడ్డానికి వస్తరు ఆ అ ఇంకేం చేస్తున్నారండి
ఏమున్నది ఏమ్ లేదండి మీర్ తిన్నర అన్నం
ఆ తిన్న మండీ
ఏం కూరండి
వంకాయ టమాట పచ్చిమిర్చి అండి
ఆహా
ఈతకి ఎళ్ళరా అండి మీరు ఎండాకాలం కదా ఎక్కువ ఈతకి ఎళ్తారు కదా
టె మాకెలీ చెరువుళ్ళు
ఎన్నోడను మా దగ్గర కూడా మా ఒళ్ళు బెడ్డు పెట్టి మంచిగా క్యారం బోర్డు గిట్లా ఆడుకుంటారండి అదే ఇప్పుడే అందరు వెలి మంచిగా థాంప్సప్ తగుతల్లు అంతే ఎప్పుడైనా హన్మకొండ వెళ్ళిరండి మీరు
వెళ్ళాం
భద్రకాళి గుడికి వెల్లరా ఎప్పుడేనా
ఆహ్
తంబాలగూడి, భద్రకాళి గుడికి వేరేపు ఎప్పుడైన్నా అంటున్న మేడారం జాతరకి ఎల్లరండి
మేడార జాతరం ప్రతి సంవత్సరం పోతాం కానీ ఇంకో సంవత్సరం మా కడ జరుగుతది మేడరాం జాతర
అవున అండి అంటే బనిచ్చరిత్ర గిట్ల మల్ల తెలుసా నీకు
చరిత్ర అంటే ఏం లేదు మాకంటే నాకు అంత ఐడియా లేదు గాని
అవున
ఉహ్మ్
ఆ
ఒక సంవత్సరం మేడారం జరుగుతది ఒక సంవత్సరం ఇక్కడ మాఊలే జరుగుతది
అవునా ప్రతి సంవత్సరం పోతారా అండి జాతరకి మీరు
ఆహ్ ప్రతి సంవత్సరం ఇక్కడ చూత్తం అక్కడ చూస్తాం అంటే దేవుని తీసుకొస్ తడ చూడం గనీ పోతంవాడకి
దేవున్ని తీసుకుచ్చినగర పోతార మీరు
ఆ రోజ్ చే పోతాం అనుకుంటా ఆ రోజు గద్ బుధవారం బుధవారం రోజు పోతే గురువారం రోజు సమక్క తల్లి ఒత్తది
ఆహ్ ఎన్ని రోజులు ఉంటారంండి అక్కడ మీరు
మూడ్రో రెండ్ రోజులు అనుక్ కుంట
రెండ్ రోజులు ఉంటారా
పోయిన రోజు కాక తెల్లారి ఒక రోజు ఉండి ఆ తెల్లరి సాయంత్రం వస్తాం
ఫ్యామిలీ తోటి పో తారా అండి లేదంటే ఫ్రెండ్స్ తోటి పోతారా
ఫ్యామిలీ తోటె దగ్గర కదా ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా వస్తది ఆహ్ పద్దెనిమిది కిలోమీటర్లో వెంతాం ట్వంటీ ఉండది పద్దెనిమిది పంతొమ్మిది అంతే కిలోమీటర్
కోన అకపో లు మరసంగ
అక్కడేమో కాని మకాడ జరిగినప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇంకా
జ ఇంకేం చేస్తున్నండి మరి మీ ఇంట్లో వాళ్ళ అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు అందరుూ విశేశాలు అ బర అద
మీరే చెప్పాలి
ఎక్కడ కూర్చున్నారడి
ఎవరు లేరు ఆడే తోలు
ఎవ ర లే రండి ఒక ఇద్దరే ఉన్నారు
అలతోనన్నా అలాండి
వాళ్ళిద్దరు ఆడుతాంటే నేను చూస్తానుండి
ఆహ్ హ్
డుకిందలిరువా
ఆడిపిచ్చుకుంటారు మిమ్మల్ని
ఇంకేం చేస్తున్నారా అండి మరి ఎక్కడున్నారు ఇప్పుడు ప్రైజ్ నాట్
ప్రజెంట్ మా స్కూల్ కడ ఉన్నా
మీ స్కూల్ దగ్గర్నా
ఆహ్
వామ్మో అక్కడికి వెళ్ళిరండి సరే అండి మరి లేవా నువ్వు. అగు
ఆ